హ ఏం చేస్తున్నాఉ
ఏం లేదు ఊరికే ఉన్న
నేనుఊక ఎప్పుడై తినేసి వచ్చేసి ఇంకా నీతో ఫోన్ లో మాట్లాడతాన్నా ఆ నీకు టెంపుల్స్ గురించి తెలి తెలుసా ఏమైనా
అహా తెలుసు ఇది నేను కూడా రెండు టెంపుల్స్ కి ఏళ్ళినా చాలా ఇండు టెంపుల్స్ అయితే ఒక ఇంకొకటి చేసి ఉంటున్ డా చూ చట్టానికైతే అచ్చ
ఇట్టేనా
చాలా బాంటాయి ఆ ఆ ఒంటి మిఠాయి హే రనివరు ఉంటారు ఒంటి మిఠాయి టెంపుల్
ఓ లేపాక్షిలో ఎవరు ఉంటారు
అక్కడ అయితే లేపాక్షిలో చాలా మన్ అన్ని ఉ ఇంగా ఒక
అవునా ఆ అమ్మవారి పేరు ఉ
ఒక్కడు అమ్మవారి పే పేరు నా
అవునా ఆ
అవును
అయితే లేపక్షి ఒంటి మిట్టి చానా బాగుంటాయి కదా
చూడానికి రెండు ఒకటే లా అని ఇస్తాయి అస్సలు అచ్చము ఇక్కడ గేట్ ద ఇక్కడగతాని మొత్తం తూ కుచో డానికి అంత ఒకటే అలాగే అంశాంగా స్ తారి
ఆ చూస్తాను అక్కడ చనా బాగాంటున్నా కదా ప్రశాంతంగా
అదో ఎంతసేపు అయినా కూూర్చోవచ్చు ఇంకా ఒంటి మింటాలో అయితే అతే అది మనం వాళ్ళు మెయింటైన్ చేస్తా ఉ
ఉ
అంటారు సాదం ఎప్పుడు పోయినా నీకు దుని కడుపు నింపుతూ ఉంటారు ఆ ప్రసాదాం అర
అవునా బాగా శుభ్రంగా ఉంటుందేమో కదా అక్కడ
బజ మాకు దేంతో ప్యూర్గా ఉంటాయి కూ కూల్ వాటర్ వస్తూనే ఉంటాయి ఆ గుడి దగ్గర అ
అవునులే అయితే ఒక సారి తప్పకుండా విజిట్ చేయాలి అక్కడ
మీడి
అవునా
కచ్చితంగా ఫుడ్ అంత తిని పోవాల్సిన అవసరం ఉండదు అంత మంచిగా దొరుకుతుంది ఫుడ్ ఐ అన్నదానం పెడతారు ఆ అన్నదానంలో అ రసం ఏదో ఒక తాలింపు పెడతారు లాస్ట్ లో
అవునా మీరు ఎన్నిసార్లు పెట్టారండి ట్లో
నేన్ నేను కూడా ఒక ఫ్రెండు తను చెప్పింది
చనా బావుంటుందా హుమ్మ్ ఇంకా లేపాక్షికి ఆ ఎన్నిసార్లు పోయింటారు లేపాక్షికి కూడా
ఎయిట్ నైన్ టైమ్స్ వెళ్లింటాం లేపాక్షి కి
ఎయిట్ నైన్ టైమ్సా వామ్మో అక్కడ అంత బాగుంటుందా
చాలా బాగుంటుంది అక్ కడున మొత్తం ప్రశాన్ ఎక్కడన్నా కూర్చోచ్చు న
అవునా
శు ఉంటుంది పార్క్ మొత్తం హ్మ్
అవునులే అవును లేపాక్షి అనే దానికి పేరు ఎలా వ వచ్చింది ఆ
కిందైతే అది రామ రామాయణం ఉంది రామాయణం కు రిలేటెడ్ అది రాముడికి రావణాసుడికి ఆ మధ్యలో రాముడు ఉంది దాని పేరు జటాలు ఏ ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడు అవునా పనికి వెల్తుంది ఆ పక్షి ఆ పక్షి చేస్తాడు రామనాసురుడు ఆ రెక్కలన్నీ అక్కడ పడిపోయింటాయి పక్షి అ అంటడి ఆ ఊరికి పేరు
అవునా ఓ దానికి అంత చరి క్రింద మామూలుగానేేను ఏదో ఏదో అనుకుంటా అండి కానీ దానికి అంత చరిత్ర ఉందని తెలుస్తు అండి చాలా గొప్ప వాళ్ళు కదా పెట్టిన వాళ్ళు
చాలా గొప్ప వాళ్ళు సలు కొంచెం అదృష్టం చేసుకున్నా అదంటే వాళ్ళు మంచిగా చూడొచ్చు కదా రామాయణ చెప్ప
అవునా
ఉ ఇకా అక్కడ సీత ఉ అదయితే అ చ
శీతం అవునా
అ
హ్మ్మ్
కచ్చితంగాచూడాలి ంటద
అవునులే. ఉమ్మ్ సీతమ్మ వారి పాదం అక్కడ అచ్చుపడి ఉంటుందా లేపాక్షిలో
ఆ అవును
అవునా అక్కడ నీళ్లు కూడా వస్తాయని విన్నాను కదా ఆ పాదంలో
అవును కరెక్ట్గానే విన్నా అవును నీళ్ళు
చాలా బాగుంటుంది అక్కడ అయితే అనుకుంటా కదా అయితే ఈసారి తప్పకుండా విజిట్ చేయాలి
అవును తప్పు ఒకవ నువ్వు నిమన్నా చూ చూసావా
నేను ఇంకా ఎం తరిగిన తిరుపతి చూసాను అనమాట తిరుపతి తెలిసి ఉంటుంది కదా ఫేమస్ వెళ్ళావా
ఆ చాలా ఫేమస్
స్
స హీరోస్ హీరోయిన్స్ అందరూ వెళ్తుండాలి
అవును అక్కడ చనా మహత్వం అన్నమాట అందుకే చనా మంది ఆ నేను మొన్న రీసెంట్ నే వెళ్ళేంటి స్టెప్స్ కూడా అక్కడ ఉంటాయి రెండు చోట్ల అంటే మామూలుగా ఒక మెటికల్ ఒక మెటుకు ఎయితే ఎగిన పగలద్దు అయి నైట్ అయినా కూడా హలోచేస్తారు ఇంకొక దగ్గర అయితే హ కేవలం పగలద్దు మాత త్రిమ్ అన్మాట కేవలం పగల పూట మాత్రమే ఇంకా అందుకనేసి మేమారోజు తునై పొయ్యింది అంటే ఒకటి సేఫ్టీ ఉంటుంది, ఇంకొకటి సేఫ్టీ ఉండదన్న్మాట మొన్న ఎవరు ఒకరు అట్ల వెళ్ళుంటే ఒక పిల్లని తినేసిందా! అదే ఒక అంత సేఫ్టీ ఉండదన్మాట ఆ ఇంకందుకనేస్ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీస్కోని ఉంటారు ప్రతి చోటా ఉంటారిప్ ప్పుడు అది మొన్న జరిగినప్పుడు నుం చ్చి వాళ్ళు నైట్ అయితే వినా ఒక ఒక దారి మాత్రమే అలోచిస్ తరన్మాట
అ
అందర్ని ఒక దగ్గర ఆపి అందరూ ఒకేసారి వెళ్ళండి అని చెప్ అరు
స
మ్మ్
చాలా బాగున్నారు
ఆ చాలా బాగా మధ్యలో నీళ్ళు కూడా ఉంటాయి అలాగే ఏమన్ నాహ క్కలి వేసినప్పుడు కూడా హోటల్స్ కూడా ఉంటాయి ఇంకెందుకంటే వాళ్ళక్కూడా వ్యాప్ పరంజరగల కాబట్ టి మధ్యలో పెట్టింటారు మ్మ్ ఇంగ అవన్నీ అయిపోతాని పైనికి అందురు వెళ్ళేసి మాముల్ పనుకోడానికి స్థలాలుంటాయి ఆశ్రమంలు అక్కడ లగేజ్ మనం పెట్టి అన్నం గుడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్మాట ఇంగలాగా అ స్నానం చేసేసి దర్శ్ దానికి వెళ్తాము.
బావుటుందా అక్కడ
ఆ ఉంటుంది బాగా స్నానం చేయడానికి బాగా వెన్నీళ్ళు కూడా వస్తాయి.
టాస్
ఆ ఒస్తాయి వెన్నీళ్ళు కూడా
త బాగా బ అ ఆ చక్కడ మొత్తం
అవును ఇంకా చాలా మంది జనాలు వస్తాంటారు కదా అందుకు ఫెసిలిటీస్ బాగా అన్ని పెట్టినార్ అనమాట అందరికి ఉపయోగపడేది అట్లా పెట్టినారు ఇంకా బోజ జనాశాల అని ఒకటి ఉంది వేంగబామ్మ అని
ప్రసా ఆ భోజనశాల
అది భోజనశాల వెంగమామ్మ
ఆ అక్కడ చాలా బాగుంటుంది అన్నమాట వేంగబామ్మలో అన్ని పప్పు అన్నము సాంబారు వడ పాయసం పెడతారు. ఆ పాయసం రుతె తేత్తలే కొబ్బరితో చాలా బాగా చేస్తారు. అది తిన గానే చాలా బాగునిపిస్తుంది
బాగుంటద్ ఆ
అవునవు
ఒక్కసారే ర్
ఇంకా తిరుపతి లడ్ డ్డుఅంటే
అలాంటి
అవును
ఆ తిరుపతి లడ్డు అసలు చాలా బాగుంటుంది.
ఆ ఎవరు వచ్చినా పోయినా కూడా లడ్డూ మా దవేస్ రాక్యూ ఆ ఈ సారి ఎప్పుడైనా వెళు ఓకే
టా ఫేర్
ఆ సరే అవును